హలో హాయ్ రా
హాయ్ అక్క బావున్నావా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
బాగున్నాక్క ఏం చేస్తున్నారు
ఎం ఎట్లేదురా ఖాళీయే
అవునా ఏంటి మరి ప్లాన్స్ ఫెస్టివల్ వస్తుంది కదా ఉగాది
ఆ ఫెస్టివల్స్ వస్తున్నాయి వెళ్ళాలి ఉగాదికి షాపింగ్ వెళ్దామన్ అనుకు అనుకుంటున్న ఏ షాపింగ్ మాల్ కి వెళ్తే బాగుంటది ఏమైనా ఆఫస్ తుంటాయా మనకు
అండి మీ దగ్గరలో షాపింగ్ మాల్స్ ఏమి ఉంటాయో అందులో ద బెస్ట్ అంటే ఇంక చెప్పలేము అక్క ఒక అన్ని దగ్గర బాగానే ఉంటాయి. కాకపోతే బాగా నడిచే షాప్కి వెళ్తే ఏంటంటే ప్చ్ అక్కడ స్టాక్ ఉండదు కదా ఇప్పటికప్పుడు సెల్ అయిపోతుంటాయ్ ఇప్పుడు చిన్న చిన్న షాప్స్కి వెళ్ళినాం అనుకో అక్కడ స్టాక్ ఉంటది. ఇప్పుడు వన్ అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కే వెళ్తున్నారు కదా
అందుకే ఫెస్టివల్ కి ఏమేమి ఆఫర్స్ ఆఫర్స్ ఏమని ఉంటాయి పెద్ద
పెద్ద వాటిల్లో ఆఫర్స్ ఉండవు చిన్న వాటిల్లో ఆఫర్ ఫర్సు ఉండవు కదా
అదే మీ సైడ్ ఎలా ఉంటుంది చెప్పు షాపింగ్ మాల్ లో ఆఫర్స్
మా సైడ్ ఏంటంటే షాపింగ్ మాల్స్ ఉంటయి చాలానే ఉంటయి అలా అని చెప్పేసి చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటయి
ది బెస్ట్ షాపింగ్ మాల్ ఏంటి
ది బెస్ట్ అంటే ఇప్పుడు లైక్ సిఎంఆర్ ఉంది జీవి మాల్ ఉంది ఆ మాంగళ్యా ఉంది మాంగళ్యా రీసెంట్గా వచ్చింది ఇంకా ఉన్నాయి్ సౌత్ ఇండియా చెన్నై షాపిింగ్ మాల్ కొత్త కొత్తగా పడుతున్నాయి ట్రెండ్స్ జూడియో
అవును అదే ఏ షాపింగ్ మాల్లో మన తే మన ఫ్యామిలీకి దగ్గట్టు సరిపోయే
అన్ని ఇప్పుడు ఇప్పుడు ఏ షాపింగ్ మాల్ అ దాదాప్ గా అన్ని షాప్స్ లో ఇప్పుడు ఏంటంటే ఆ జనాలు ఏది ట్రెండ్ లో ఉంటే అదే తీసుకుంటున్నారు కాబట్టి ఏది ట్రెండ్ ఉంటే అది అదే తెస్తున్నారు షాప్ కి
ఎస్ అయినా బట్ ఆఫర్స్ బట్టి కూడా తీసుకోవడానికి కే ఎక్కువ మగ్గువ చూపిస్తున్నారు కదా జనాలు తక్కువ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడదిస్ పోవాలని అనుకుంటున్నారు
తక్కువ అని కాదు అయిడ్ ధటి తక్కువ లోని క్వాలిటీ కూడా వెతుకుతున్నారు
ఎస్
కాకపోతే ఇప్పుడు నేను షాపింగ్ చేద్దామన అనుకోలేదు సో నువ్వు చెప్పిన తర్వాత ఆ థాట్ వచ్చింది కాబట్టి చూడాలి దేనికి డిస్కౌంట్స్ ఉన్నాయి ఎక్కడ మంచిగుంది అని చెప్పేసి
ఆ
ఉం ఇప్పుడెటంటే ఆ మనకు ఇప్పుడు పెళ్లి పిల్ పెళ్లిిలు అనుకో పెళ్లి సీజన్ అనుకో ఇప్పుడు ఒక షాప్ లోనే అసలు అన్నిీ అబ్బాయిలవి అమ్మాయిలవి చిన్న పిల్లలవి అన్నస్తున్నాయి మళ్ళీ అందులోనే పెళ్ళి కి సపరేట్ పిల్లీ బట్టల్ సపరేట్ ఫంక్షన్ బట్టలు సపరేట్ పార్టీ వేర్ సపరేట్ నార్మల్ క్లాత్ సపరేట్ ఇలాన్నీ వస్తున్నాయి కదక్క
అవున అవును రా అదే ఇప్పుడేందా అంటే మనకి రంజాన్ ఉన్న ఉగాది ఫెస్టివల్స్ సో రొండు ఒక్కసారి రావడం వల్ల మన కొంచెం ఆఫర్లు అనేటి ఎక్
అవున అవును బాగున్నాయి ఆఫర్స్
అ అందుకే ఇప్పుడు కాసం షాపింగ్ మాల్ లో కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిందంట వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు వాళ్ళ పాంప్లెట్ ద్వారా వాళ్ళ ఆటోల ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు అందులో కాంబో ఆఫర్స్ ఉన్నాయ న్నారు కిడ్స్ వేర్ మేన్స్ వేర్ గాని పెద్దవాళ్ళ గానీ ఉమెన్స్ గానీ చాలా ఉన్నాయి షాపింగ్ మాల్ బాగుంటుంది అని ఒక వార్త వినిపిస్తుంది అటు వెళ్తే బాగుంటుందిగా అని ఆలోచనలో ఉన్నాం అదే నీకు ఏమైనా తెలుసు ఉంటుందేమో అని అడుగుతున్నాను
లేదక్కా ఇప్పుడు ఎలాంటి బట్టలు తీసుకుందాంమని అనుకుంటున్నావ్ మరి
అదే ఇప్పుడు మన ఉగాది అనేది మన కొత్త సంవత్సరం కాబట్టికి మనకి హిందువులకి సంప్రదయబద్ధంగా బట్ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో మనం మెన్స్ మా అత్తగారు కాని అమ్మగారు కాని పట్టు చీరలు తీసుకోవాలని పిల్లలకి ఏమో కిడ్ స్ వేడు లాల్చి పైజామా అలా తాత గారికి వాళ్ళకిేమో పంచలు తీసుకుందాం అనుకుంటున్నాను అలా ఇది బెస్ట్ ఏముంటుందని అడుగుదామని కనుకుంటున్నాను అలా
అవునా
ఉం
ఇప్పుడు ది బెస్ట్ అంటే ఏం లేదు అక్క అన్ని షాప్స్ లో సేమ్ క్వాలిటీ అన్ని షాప్ లో సేమ్ ట్రెండింగ్ డ్రెస్సెస్ అన్ని షాప్స్ లో సేమ్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు క్వాలిటీ అన్ని తోనే బాగుం టుంది క్వాలిటీని చూస్ తీసుకుంటున్నాట్లే గనీ ఇప్పుడు ఏంటంటే మనకి ఉగాది ఫెస్ట్ అనేది న్యూ ఇయర్ కాబట్టి తెలుగు వాళ్ళకి, హిందూ వాళ్ళకి ట్రెడిషనల్ ట్రెడిషనల్ తీసుకోవాలి ఎందు పట్టు చీరలు గనీ లేకపోతే పట్టు చీరలు కా పోయినా చ్ చీరల్లోనే మోడల్స్ ఇంగా మేన్స్ కాయితే పంచాలు, షెట్స్, దొతీస్
అవును
ఇలా
అవును అలానే ఇప్పుడు మరి మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తే మనం అనుకున్నట్టు విధంగా వస్తాయ ఆర్డర్ చేస్తే మనకి
అయితే చ్ ఇప్పుడు అన్నీ బానే వస్తాయి కల్స్ సమ్ ఎక్కడో ఒక చోట క్వాలిటీ అనేది తక్కువ ఉంటది. లేకపోతే ఒక కలర్ పెడితే ఇంకొ కలర్ వస్తది. అలా కొన్ని కొన్నిట్ల జరుగుతాయి. ఇప్పుడు ఫ్లిప్ కాటన్కో ఓకే యాక్సెప్టబుల్ ఆ అమెజోన్ యాక్సెప్టబుల్ ఆ ఇప్పుడు మీషో అంటే నేను ఎప్పుడు మీషో కూడా చూస్తాను. గానీ అది కూడా కొంచెం డిఫరెన్స్ వస్తది. అ అక్క ఎందుకంటే కొన్ని కొన్ని కొంతమంది కష్టమార్ ఏమంటారు
అవును మనం పెట్టిన వాటికి వచ్చిన ఆర్డర్స్ కూడా కరెక్ట్ రావు క్వాలిటీ కూడా ఉండవు. మనం అనుకున్న
అవును సేల్ చేసే పర్స వన్స్ చ్ ఇప్పుడు ఫొటోస్ లో ఒకటి ఉంటే మనము ఆహా ఇది బాగుంది ఇది మంచిగా ఉంది అని చెప్పేసి
అవును అ ఇట్లయితే ఉండవు వాటికి మన డైరెక్ట్ గా షాపింగ్ మాల్ కి పెళ్ళైపోతే చిన్న చిన్న షాప్ వాల్కెళ్ళి షాప్ వాలకెళ్ళి తీసుకోవడమే మంచిది అంటాం
అవునాక్క
అలాగే ఇప్పుడు మనం మార్కెట్ కి వెళ్దాం అనుకుంటున్నాం మార్కెట్లలో ఎక్కువై ఇప్పుడు ఏ ఏ కూరగాయలు ఎక్కువ వస్తున్నాయి కదా కాలంలో మనకి మన మన మార్కెట్ సైడ్ లో ఏమేమ్ కూరగాయలు ఎక్కువ పండుతున్నాయి మన విలేజ్ ల్లాల
ఇప్పుడు సీజన్ని బట్టి ఏం లేదాక్క అన్ని అన్ని పండుతున్నాయి అప్పుడు అప్పట్లో అంటే సీజన్ని బట్టి ఫ్రూట్స్ గని, వెజిటేబుల్స్ గని సో స్వీట్స్ గాని ఫ్రూట్స్ గాని వెజిటేబుల్స్ గని సీజన్ని బట్టి వస్తాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని ఏ సీజన్లో ఏ సీజన్ వచ్చినా కూడా అన్ని ఫ్రూట్స్ అన్ని వెజిటబుల్స్ అవైలబుల్ గా ఉంటాయి
అవునా ఇప్పు ఇప్పుడు సీజన్ లో ఎక్కువ ఫూట్ అనేసరికి మనం మామిడికాయలు ఉంటాయి కదా మన మామిడికాయపచ్చడి ఎలా పెట్టడం నీకు తెలుసారా
నాకు తెలీద అక్క నీకు తెల్సా
ఆ తెలుసు రా మామిడికాయ పచ్చడి ఫస్ట్ పెట్టాలనుకుంటే ఫస్ట్ పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి
పుల్లటి మామిడి తీసుకొని ఎక్కువ జీడున్న మాడ్ కాయల్ని తీసుకొని దాని ముక్కలు కట్ చేసు కని దానికి సరిపడా మనకి ఆవపిండి మెంతిపొడి జీలకర్ర నిమ్మకాయ ఇల్లే పాయలు కారము కారంలలో మనం పట్టించిన కార వాడొచ్చు లేకపోతే పచ్చళ్ళకి తగ్గట్టుగా మనం ఆశీర్వాద కారం పొడి అయిన వాడవచ్చు సాత్వికును ఆశీర్వా ఆశీర్వాద కారం పాడాలి ఎక్కువ పచ్చళ్ళకి దానివల్ల పచ్చళ్ళు పెట్టినప్పుడు మనకు కొంచెం ఎర్రగా కనపడుతం తే మ
ఇప్పుడు మనం పండిస్తాం కదా
అవును
పండించిన పండించిన వాటిల్లో అవి తేజాకారం ఉంటది కదా
అవునునవును అదే వాడద్దు అదే అదే వాడ అది ఎక్కువ కారం అయితే మనం తినలేం కదా కారం తక్కువ ఉంటేనే కొంచెం రుచిగా ఉంటుంది కారం ఎక్కువ ఉందో తనకి పచ్చడి కూడా రుచిగా కనిపించదు అది ఎక్కువ రోజు నిల్వ ఉంటాది కదా మళ్ళకు ఫస్ట్ స్టార్టింగ్లో ఏమో కారం కారం ఉంటుంది తర్వాత పోతా పోతాంటే ఆ కారం బట్టు కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది
ఆ అవునా అక్క
అవును ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి, నిమ్మకాయ ఇవన్నీ మిక్స్ చేసుకొని కారం ఉప్పు అన్ని మిక్స్ చేసుకొని పచ్చి నూనెయినా వేడి చేసి అయినా ముక్కలు అలా కలపాలి ఇంకా జాడిలో ఎత్తుకోని ఇంకీ రెండ్ రోజ్ తర్వాత త ఊరుతది ఊరిం తర్వాత టేస్ట్ బాగుంటుందన్నమాట
ఇప్పుడు అన్ని పచ్చళ్ళు సేమ్ టైప్ లో పెట్టుకోవచ్చా లేకపోతే దేనికి వాటికి సపరేట్ ప్రొసి జరుంటదా
అన్ని సేమ్నే పెట్టుకోవచ్చు అంటే కొం కొంచెం నిమ్మకాయ దానికి కొంచెం వెరైటీగా ఉంటుంది ప్రొసీజర్ ఈ ఉసిరికాయ పచ్చళ్ళే ఏమ తే నూనెలోనే కొంచెం వే వేగనివ్వాలో గోధుమ రంగు కలర్ లో రావాలి ఉసిరి కాయా ఉసిరిగాయ వేగించి అప్పుడు ఇయన్నీ మిశ్రమాలు కలుపుకోవచ్చు కారం, ఉప్పు, జీలకర్ర, మెంతిపొడి, ఆవాలపొడి అన్నీ మిక్స్ చేసుకోవచ్చు. ఎల్లిపాయ ముద్ద కలిపి అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఉసిరికాయ పచ్చడి ఒక నెల రెండు నెలల్లోనే ఉంట కుమన గనాం ఫ్రిడ్జ్ లల్లా పెడితే ఉండచ్చు ఫ్రిడ్జ్ లో పెట్ట కపోయినా వ్ అనుకో ఖరాబ్ అయితుంది అన్నమాట అదైతే
ఫ్రిడ్జ్ లో పెడితే ప్చ్ అంటే తినొద్ద తినొద్దు అని అంట్రు కదా మన విలేజ్ లల్లో ఇంగ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫూడ్స్ ఎక్కువ తినరు కదా
ఆ తినరు తినరు కొంతమంది ఇగ హై టెక్ సిటీలో ఏం చేస్తారు బిజీ బిజీ లైఫ్ లో బయట పెట్టుకుంటే ఖరాబ్ అయితది కదా మేము రెడీమెడీగా ఉండాలి, ఎప్పుడు ఫ్రిడ్జ్ లో ఉంటే కొంచ తాజాగా కనపడుస్తుంది రెడ్ గా ఉంటుంది అని ఆలోచిస్సుంటారు
క్క
మ్మ్ బిజీ లైఫ్ అంతా
అవును ఇప్పుడు నీకు ఐడియా ఉందా గోంగూర పచ్చడి పెడతారా అని చెప్పేసి
ఐడియా ఉంది
అది కూడా సేమ్ ప్రాసెసా
ఓ అది కొంచెం వేరే ఉంటది ఓకే థ్యాంక్ యూ సీ యూ లేటర్
బాయక్క